హలో హలో
అయితేంది లోూపయలు పచ్చుకొనిమో తెచ్చుకుంటదడి నేను ఏమ చెప్తదమ్న్నానా సక మ హలో
ఆ మీరేంనండి సైంట్లో మాట్లాడుత చెప్స్తున్నారు
అ ఆ లేదు నేను హలో ఉంటు విపి లేదేమో అందుకే అటుైడ్ మాట్లాడుతున్నా
ఆహా డిస్టర్బెన్స్ ఉంది మీ సైడ్ కొంచెం దూరం రండి హలో డిస్టర్బెన్స్ గా ఉంది కొంచెం దూరం రండి
ఆ సరే అండి దూరంగానే ఉన్నా
ఏమ నా వాయిస్ క్లారిటీ ఉందా ఆ వినిపిస్తుంది ఆ అదేండి మీ అంటే ఏం చేస్త అంటారు మీ హాబీస్ ఏంటి హలో హలో హలో
హలో
మీ హాబీస్ ఏంటి
టీవీ చూస్తా ఉంటా అండి నార్మల్గా మూవీస్
ఆహా అంటే ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా చూస్తా ఉంటారు
రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుందండి అందరు స
అట్లాంటి మూవీస్ అయితే మీకు ఇష్టమా నా వాయిస్ మికైమాన లేటుగా వినిపిస్తుందా
రిలేషన్షిప్ ఆ